హలో మ్ చెప్పే
ఆ చెప్పు
ఆ అయితే ఇప్పుడు రేపటి రోజు నాయి బయట పడకుండానే ఉంటాయా ఎప్పుడు ఫోన్ మంచినే ఉంటద ఇగ
మ్
ఉండయి కదా
మ్
ప్పుడు అ వినయ్ అన్న అతే ఎప్పుడన్నేము స్నానం పోయి అది ఏదో చేసినప్పుడు దొరుకుతద్ అప్పుడు ఎట్లా
ఏమొ
ఆమెకు ఎప్పుడైనా గంతె ఆమెకి మస్తు గట్టే ఎప్పుడైనా లైఫ్
కానీ మంచి హ్యాపీ లైఫ్ మస్తు చూసుకుంటాడు అన్నా
ఎప్పుడన్న పెంది కని ఈ కతలన్నీ పడుతంద ఇప్పుడు ఇమే
ఇ తిను నా బాధ ఏం తెలుసు తిరుగు ఎప్పటికి నా బాధ ఏం తెలుసు బా ఆసల్ ఏం బద అదే నాకు అదే ఆర్దమయితలే మంచి హా ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉన్నది ఏం లేదు మరి ఆళ్ళ మమ్మీ వాళ్ళు ఇప్ ఆహ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇప్పుడు అప్పులు అయి పెళ్లి చేసిరంటే మరి అట్లా కూడా లేదు అంత ఓకే తెలుసా ఇప్పుడు మాకైతే గట్ల అయితే మస్తు కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకునే దాన్ని నేనైతే
మరి నేనే నేను కూడా అట్ నే చెత్త మరి
ఆ
అదే కట్నం కూడా ఎక్కువ లేదేమో యాబై వేలేనేమో
యాభై వేలు ఏం కట్నంలేదు యాభై వేలు గంతే ఆయనకు ఇచ్చింది
మరి అంతకు మించి ఏం ఉండదు చెప్పు
అసలు అ అన్నకు ఫిఫ్టీ లాక్స్ సిక్స్టీ ఇతామని అచ్చిరట
ఆ
ఆయనది సెంట్రల్ జాబ్ గద మంచి గ అట్ల ఇత్త అని ఆచ్చిర్ కాని ఇగ లవ్ చేసినా కాబట్టి ఆమెను చేసుకున్నాడు అంతే ఆయన ఒక వంద సార్ల అన్నాడు ఆయన వంద సాల్ల అన్నాడు నేను చేసుకోవాలంటే ఎవరీ నన్నా చేసుకోరాదా తిరు మీకు ఇదే కావాలని ఉన్నది కానీ ఈమె ఇట్ల చేతంది అని అనుడు అప్పట్లా
ఇప్పుడు ఇమే కన్న ఆయననే మంచిగున్నడు
అవును నేను అంట సుష్మా అంటే సీదా నీకాని అన్నని మంచిగున్నట్టు ఓ ఇట్లా మూతి తిప్పుతది నువ్వు తింపిన అన్ననే మంచి గున్నడనంటే ఆయన మంచి ఇంకా డైరెక్ట్ మస్తున్నాడు తెలుసా అనే
అది నేను ఆ రోజు మనము రెస్టారెంట్ పోయినప్పుడు చూసినవు గు కింద ఇప్పుడు క్లారిటీగా చూలే నేను న ఫోటో లల్లనే చూసిన క్లారిటీగా మంచి ఉన్నడు ఇళ్లనే
ఇంకా డైరెక్ట్ ఇంకా మంచి ఉన్నాడు
ఆమె ఏం మంచి లేదంత ఎయిడ్స్ రోగం మంచి దాన్లెక్క అయింది ఇప్పుడు
ఇప్పుడయ అట్ల అయింది అ అప్పుడు ఓకేని అప్పుడు లడ్డు గా ఉన్నది కాబట్టి అప్పుడు మంచిగా ఉండేని
అప్పుడు అప్పుడు కూడా అంత నాట్ ఒకే ఊకే మోహం అంత ఏ పెట్టుకునేదే ఊకే
ఉమ్
ఆమె మనం మనం ఉన్న కూడా అంత విచిత్రంగా బిహేవ్ చేసేది
అమ అంతే
ఏమో ఆమే కథ తెలిత్తే రేపు ఏమయి తదో ఆమె ఆమె అసలు ఆమె రోడ్ మీద వడితే ఆమె బతుకు యెట్లుంటదో ఏమో
కానీ ఆళ్లు ఫుల్లు తిరిగిరనయితే అర్థమైంది తిరిగిరా సమ్మర్ల తిరిగిరు వింటర్ల తిరిగిరు రైనీ సీజన్ల తిరిగిరు హా వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ మంచిగా ఉన్నాది బావ ఇక్కడ మంచి ఉంది మనమ్ గట్టు పోయినప్పుడు మంచి ఇట్లా అంటే నాకు అర్థం గాదానే ఆహా మనం అక్కడికి ఆ రోజు వయినాం కదా రెడ్ కర్లలో వయినాం కదా ఆ చూండే కదా ఒకసారి పోదాం అని గిట్ల అంటే మా ఈ నాకు అర్ధం గాదా ఇగ తిరిగి రని ఆమె అలా పెద్దమూలు ఇంటి కాని చెప్ప తది మంచిగా ఎల్లు వోతా
అది ఒక్క దాన్నేన ఎట్లా పంపిత్తరు చెప్పు
వాళ్ళమమ్మికి నమ్మకం ఒకసారిమే ఒరే స్కోలే
అవును
నమ్మకమే ఏం చెత్తారు
ఎంత నమ్మకమయినా ఆ అది కరెక్ట్ గాదు
ఉ
అ
గిదే స్టోరి చెప్తాను ఆ మిస్ మిస్ మళ్ళీ స్నాప్ఓపెన్ చెత్తె మళ్ళీ సూత్తదని
ఆహా స్నాప్ అమ దగ్గరుందా ఇప్పు నీది
ఆహా లేదు నా సాప్ ఆమె దగ్గర ఎందుకుంట ఆ పక్కను నుండి ఇప్పుడు ఒకలే ఇట్లా ఫోను నార్మల్గ సూత్తరుగదా ఇగ యూసినప్పుడొకవేలో మళ్ళ చూస్తే మంచిగుండదు గదా అని డిలేట్ చేయమన్నా
ఆ
ఆ
ఏమనుకుంటానునంటే అప్పుడు నేను మా అవ్వ తోని చెప్పిన్నే ఈ ముచ్చట
ఏది
అసలేంది ముచ్చట
ఆ
అప్పుడు ఎప్పుడు లెవెన్ క ఫోన్ చేసిన్నే
ఎప్పుడు
లెవెన్ కి ఫోన్ చేసింది నాకు మామే
ఆ ఆ
చెప్పిన నేను
ఆ
చెప్పిన ఇగో మన లైఫ్ గిట్లుంటది
ఆ
త
విన్పిత్తలేదు
ఇయాలనతే ఉన్నదని జెప్పిన
ఆ
ఇప్పుడు ఈమెకుగూడ పెళ్ళి అయి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయ్యింది
ఉమ్
మాది మళ్ళా లవ్ మ్యారేజ్ ఆహా అండి
ఉమ్
అయితే
ఏమనుడు
ఏం అనలేదే అది సప్పుడేక ఉకున్నది ఏం అనలే కానీ నేనే చెప్పిన ఓహో అంటే రెస్పాన్స్ ఏం ఇయ్యాలేదా ఆహా అది గట్ల అదట్ల చెసిందా ఆ అని అన్నది అంతే
ఉమ్
ఈన ఏమంటాడో తెలుసా నాతోని బొచ్చు సార్ల చసినారు కార్లో పోంగ
ఆమెన
ఆ
అవునా
అ వచ్చే చాలా చూసిందట వాళ్ళని
ఉహు
నేనన్నా కదా నీకు అక్కడే తెలిసా నువ్వు ఎన్నడు అయినా చూసినావ అని అంటే నాకేం తెల్వది నేనుమ్మని చూసినాని ఈ మన్నది నాతోని అంటే మనము స్టేటస్ పెడదాం స్టోరీకి పెడదాం కదాని అట్లా తెలుసు కదా ఆ అట్లా అనుడు నాదోని అంటే అవునా అని అన్నా అట్లా కార్లో బొచ్చ కార్లో తిరుగుడు నేను చూసిన అని అన్నది
హు కార్లోనే పోవుడు
చెప్పిన తర్వాత అయితే నేనేమనాను అంటే తినను ఉండగల అే దాంతోనే ఉంటంది ఆ మద్దుర ఇవన్న ఉన్నాయి అరేబి మన్న అయితే ఆ ఎట్లా మళ్ళీ ఇక పేరు మీది కస్తది ఇప్పుడు నేను చేయలేదన్నా కూడా ఎవ్వరు వినరు కదా ఇప్పుడు ద దీ దీ దే అది కోటు అదిది అవుతుంది మళ్ళీ ఇంకో దాని పెట్టుకుంట ఎందుకు తిరుతా అని చెప్పినా అని చెప్పినాను
ఈ
గ ఆమె స్టోరీ గిత్నా అంటే ఈ డైరెక్ట్ పెళ్ళలున్నా పట్టిందా అని అన్నాడు
హు
గదే స్టోరీ గట్ల అన్నదియ అంతే ఇగ
ఉహు
నను ఎవరికైనా చెప్పుకోవడానికే దరిద్రం అస ఎందుకుమం చేసూరు అసలు అవసరమా
హు
అసలు ఒక ముచ్చడి అత్తగారి నుంచి వెళ్ళి పంపిస్తా అంటనే అసలు నాకు అర్థం అయితలేదు ఇ ఎట్లా పంపిస్తార అని
ఇగో ఇదేమంటారు ఇప్పుడు ఇక్కనే ఉన్నా పెరకపర్లా
ఇప్పుడు పెరకపల్లిలనే ఉన్నది ఓకే ఇప్పుడు ఇప్పుడు ఆమ నయనా అలా అత్తారింటి పంపలాంటిే వంటరీ ఎట్లా పంపుతారు వీళ్ళు కూడా
అవును అయ్యో ఒక గొడవ అయిందట వినేయతోటి మళ్ళా మాట్లాడతలేదట ఇప్పుడు
ఎందుకు
ఇప్పుడు పెళ్లి కాకముందు అంటే వేరు పెళ్లి అయినా కూడా మాట్లాడుకుండా ఉండ తప్పుగాన్నీ అయిన వదిలేసినతో ఆనడ ఎట్లుంటాయి కంపుగా ఇగో అయితే ఆయన ఏమన్నాడు ఇగో ఫస్ట్ ఫస్ట్ ఆళ్ళ అత్తమ్మ ఫోన్ చేసిందట ఒక రోజు ఏం చేస్తన్నావ్ అని మళ్ళ నెక్స్ట్ డే ఈ మే చేసిందట్ మళ్ళ నెక్స్ట్ డే ఆమె చేసిందట మళ్ళీ ఈమె ఇప్పుడు ఆమె వేసినప్పుడు ఈమె కూడా చేయాలా కదనే ఈమె నే ఫస్ట్ ఎక్కువ చేయాలే ఈమెనే చేయలే ఆ కదా
ఆ
అన్న ఫోన్ చేసి మా ఫోనే ఎత్తలేవట కదా మా మమ్మీ ఎత్తని మాట్లాడ అంటే చేసిన మళ్ళీ మీ మమ్మ మ్మీ చేయలేదు అని అంటే మళ్ళొకసారి నువ్వు ఏ చేస్తే తప్పు లేదు కదా అని అన్నాడట కతం నేను ఎందుకు చెత్తనే దానికి అది ఎత్తే ఏమై ఆ ఇప్పుడు ఏమంటాంది
ఊ
ఆమ్ ఆమెయితే ఏమైతది ఎప్పటికి నేనే ఇయ్యాలా ఆమె ఏయొచ్చు గదా అని అంటాంది ఆమ్ ఈమెకి అసల్ రెస్పెక్ట్ ఏది ఆమె ఆళ్ళకి తిండి గూడా వెట్టది ఇగ చెప్పాలంటే
ట్లే చేేసేదనా ఫస్ట్ ఇప్పుడు నాదే పా
వ అసల్ నాదే బిష్ అసలు ఘోరం అసలు అది ఎట్లనో ఏమో
అసలు అది నిజంగా ఇల్లంత పని చేసుకుంట నాకు అప్పక్ ఒక్క మెసన్న వెడుతది దెలుసా ఖచ్చితంగా కానీ నిజంగా అసలు నాదేనా ఇట్ల రూబాబ్ బిహేవ్ చేత్త అసలు అనుకునా చేంజ్ అయింది ఇప్పుడు అంటన్ అబ్బ నేన్ ఆలన్ చూసుకోలే ఈలన్ చూసుకోలే పాపా మా ఆయన గిట్ల మా అత్తమ్మ గిట్ల వాళ్ళకి ఈ టిఫిన్ జెయాల ఆ టిఫిన్ జెయాల అని నేను అనుకున్న దీనికి బాగనే ఇగ వచ్చిందే అనుకున్నా
అసలు అది ఇట్ల అస మాట వడకపోతుండేగా
ఆ ఇప్పుడు అజ్జెష్ట్ గావాల్ ఏం జేయాల్నే ఇగా అయిపోయిందిగ నా లైఫే అయిపోయింది గానీ ఇగ ఇట్ల మాట్లాడు
అసలు అది వేరే ఘరం అసలు ఏం అన ఇ ఇప్పుడు ఎవరితోడ మాట్లాడ కుళ్లుక్కునే గిట్లే మొత్తం డిఫరెంట్ బిహేవ్ చేసేది అది ఇప్పుడు సప్పుడాగేయ్ పెను ఘోరం
సప్పుడ్గా అయిపోయింది అంటే ఇగ ఫ్యామిలీ ఈ పోయింది గదా ఇ ఆమెకు కొన్ని తెలిసి ఒచ్చింది ఏన్ ఇప్పుడు ఇంటి పెద్ద కోడల్ ఆమెనే గద ఇగ అట్ల ఇగ ఆమే మీద పెద్ద ఉంటది ఇట్ల పడుతది అంటే ఒక పెద్ద బండ్రాయ్ ఏశ్ నట్టే ఉంటది ఇగ ఏమైనా ఆమెనే చూసుకోవలిగ
నేనైతే ఎన్ని ఎప్పిన దెలుసానే దానికి అంటే ఈమె ఇప్పుడు ఊకె ఇట్ల రే ఇంట్ల రేజ్ అయినట్ టె రేప్ రేజ్ అయితే అక్కడ ఊకుంటరా మంచి ఉండు మంచిగా ఉండు అని బొచ్చడ్ సార్ల ఎప్పిన ఉంట తీరు ఏమో తెల్వది నన్నేమన గెల్కితే నేనైతే ఊకోన్ అని అన్నది మన ఇగ వాళ్ళు ఏమనరు మ వాళ్ మంచినే ఊసుకుంటరు గొవచ్చు
ఆళ్ళ అత్తమ్మ మంచ ఫ్రెండ్లీగనే ఉంటద
ఆళ్ళ అందరికన్నా ఇప్పుడు ఆళ్ళ ఇంట్లో ఉన్నా ఆల్ంల అల్లా ఆడిబిడ్డ కన్నా అళ్ళమ అందరి కన్న చిన్న ఈమె
ఆ
ఊ
ఇగో నాదని ఎప్పిన విషయం ఏందనంటే ఆల్ల మామ కాను చీ వాళ్ళ చెల్లెల కానుంచెలి ప్రత్తి ఒక్కరు ఆమెను మంచిగ చూసుకున్నడ్ నానీని
ఊ
ఆ ముచ్చటైతే తెలిసు నాకు అంటే చెప్పింది ఆమెనే
మంచ బేట బేట అనంట్
ఆ రౌష్నా రౌష్ ఆ రా వాళ్ళ ఏమన్నా ఒచ్చి గెలుకితే తప్పా ఆళ్ళు అప్పడి వరకు మంచిగనే ఉంటరట
ఈ ఈళ్ళకి ఏం సోకో ఈళ్ళకి రోష్ణారాళ్ళకి ఆయనకి ఇయ్యాలని బాగుండే వాళ్ళ ఇట్లా అన్నయ్యలు అన్నయలు చేసుకుంటరు గదా
చీ పాడు గాన్ గట్ల ఏత్తె ఎట్ల
అట్ల ఏసుకుంటరే ఆళ్ళు కానీ వాళ్ళు అడిగిన్రట ఆల్రెడీ అ ఆల్ల అమ్మ ఆల్ల నానమ్మక్ కట్లనే ఉండే ఇప్పుడు ఆల్ల నానమ్మ ఉంటే అట్లనే అయేది కావచ్చు ఏమో తెలువ చెప్పలేమ్ అలా నానమ్మ అన్నదంట తూరు
నాకైతే ఇప్పుడు ఇప్పుడు ఆయనతోను ఎట్టునదో ఏమా కంపులు ఆమె పెడతారు కద స్టోరీలు పెడతారు కదా అల ఆయన ను వాళ్ళ హస్బెండ్ చూసిన
చూస
మూతి దగ్గర ఆపరేన్ అయినట్టు ఉంది కాదనే అంత అంతా
మోక్కు వేరే ఉంటది కొంచెం
ముక్కు మూతి అక్కడ మొత్తం మూతి పగల్కొడ్తే ఇరిగిపోతది చూసావ అ దాని ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు ఉన్నది ఇంకా పెద్ద ఆయనను పట్టుకొని మారది
అవును
న ఎట్టుంటాండా అనిపిస్త నేన అయితే ఏదో ఊహించుకుంట తెలుసా అంటే అప్పుడు మనకి నగిట్లుయిపోయచ్చం ఇట్లా చెప్పిరు కదా నాకు
ఇ
మరి అవును కదండి మరి మన పక్కన ఉన్నప్పుడు మనం భరించలేము ఇంకా ఆయన ఎట్లా భరిస్తాడ అనిపిస్తారు
మళ్ళీ ఫోన్ వత్తంది నీ నెంబర్ నుంచి
ఆ కట్ చేయల
ఉ